నమస్తే అండీ
హలో
హలో నమస్కారం అండి
నమస్ ఆ నమస్కారం అండి బాగున్నామండి మీరు బాగున్నారా అండి
మ్ బాగున్నమండి మీరందరు బాగున్నారా అండి
ఆ అందరం బాగున్నామండి
తిన్నర అండి
ఆ తినలేదండి మధ్యాహ్నం పొద్దుగల తిన్నమండీ
అవునా ఎం చేస్తున్నారండి మరీ
ఏం లేదండి ఖాళీ కాసేపు పడుకుందామని పడుకున్నామండి
ఇటు సైడు కరువు పని చేస్తునమండి వంద రోజుల పని అంటారు కదా
ఆ ఆ వెళ్తారండి కొంతమందికి రెప్పిల్ల ఐదారు సంవత్సరాలు కాంచీ డబ్బు డబ్బులు పడక చానా వరకు ఇబ్బంది పడ్డారండి ఆ పడీ చానా వరకు ఎళ్తలేరు గానీ మరి ఈ సంవత్సరం మళ్ళీ
ఉంహు
మంచిదే అని మల్లెల్తరండి
మా అసలు పడ్లేదు డబ్బులు ఇన్ని రోజులు చాలా మందికి చాలా మందికి డబ్బులు ఎయ్యలేదంటండి పని జేసినా గూడ
ఎందుకో అండి మరి పైన ఆగిపోయినాయి అంటూరు కొంతమంది ఇక్కడ కొట్టియలేదంట కరము
కొంతమందేమో మధ్యలో ఉన్న వాళ్ళు తిన్నారు అని అంటారు
మ్
ఎక్కువ తినమన్లు ఇగ
మధ్యలో ఉన్న వారు తినడానికి అవకాశం ఎట్లుంటదండి అసలు నాకు అర్ధం కాదు ఇప్పుడు
ఆ డైరెక్ట్ మన అకౌంట్ లోనే పడుతున్నాయి కదా
ఆహా అట్లా కాదండి ఇప్పుడు మనకు మాస్టర్ రాసి మాస్టర్ ఇస్తారు. మనం దాన్ని సంతకాలు పెడతాం. సంతకాలు పెట్టిన తర్వాత మన కార్యదర్శి దగ్గర తీసుకెళ్తారు. ఆ మాస్టర్ ని ఆ కార్యదర్శి చెక్ చేసుకునే సిగ్నేచర్ చేస్తది కదండి.
ఆహా అవును
మరి మళ్ల వాళ్ళు రాసుకోవడానికైనా చేసుకోవడానికైనా వీలు ఎట్లుంటదండి నాకు అద అర్థం కాదసలు
అవి ఫైన్నే ఫన్స్ అయిపోయినట్టు
ఆ గట్లా కావచ్చండి ప్రాబ్లం గాని నిజానికి అయితే అసలు ఈ మధ్యలో వాళ్ళు తినే ఛాన్స్ లేదనిపిస్తది నాకు అట్లా నేను కూడా ఒకసారి పనికి వెళ్ళానండి. నర్సర్ ఇట్లా పని చేసినా వెళ్ళాను. వెళ్తే నాయి కూడా ఒక సంవత్సరాన్ని డబ్బులు పల్లే పడకపోతే డైరెక్ట్ ఆఫీస్ కి వెళ్ళాను నేను కార్యదర్శినను ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటడు కదా వాళ్ళని తీసుకొని అక్కడికి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. ఆఫీస్ దగ్గరకి వెళ్ళి చెక్ చేయించినాగాని ఇంకా పల్లేదమ్మా పడ్డప్పుడు వస్తాయమ్మా డబ్బులు అని చెప్పారు.
యిన్న ఆయిపోయినాయి అంటినే అండి
సర్వర్ తీసి చూయించురు డబ్బుని ఏమైన్నా రాసుకున్నాడో ఏమో అని చెకింగ్ కోసం ఏమనా మస్టర్ తీసి కూడా చూయించిండు
తే పైన వాళ్ళు పన్సి ఆపినట్టున్నారండి ఎప్పుడులా ఇన్ని రోజులు స్టూడెంట్స్ స్కాలర్షిప్ ఇట్ల ఆపిర వీళ్ళు ఏ అట్లా ఆపినట్టున్నార
గవర్నమెంట్ నుంచి వచ్చేటి ఏయ అయినా ఫాస్ట్గా రాలేవు కదండి.
ఆ రావండి కానీ స్టూడెంట్స్ కయితే కొం సరీ ఇవ్వాలి కదా అండి ఇయర్ ఇయర్ కి ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ కెరియర్ కు సంబంధించింది ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అనుకో ఫండ్స్ రాకపోతే కాలేజీ వాళ్ళ సర్టిఫికెట్ ఇవ్వరు మళ్ళీ అది మళ్ళీ స్టూడెంట్ పట్టలు కట్టుకొని తీసుకోవాల్సి వస్తాంది సర్టిఫికెట్లు ఇవైనా సరే మళ్ళీ ముందుకి వెళ్ళాలంటే ఇంకా హయర్ స్టడీస్ క వెళ్ళాలింటే అట్లా చాలా ఇబ్బంది అవుతుందండి. చదువుకున్న వాళ్ళకి
వచ్చిన ప్రభుత్వం జాబ్స్ బాగానే ఇస్తాంది అంటుంది. నిజమేనా అండి మరి.
జాబ్స్ అయితే వేస్తున్నారండి. వేసుడు వాళ్ళు కూడా వేసిరండి. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం కూడా జాబ్స్ బానే వేసింది అంటే కానిస్టేబుల్ గాని వే వస్తాయి గాని కానీ దాంట్లో ఎవరికి రాలేదు. తక్కువ మొత్తంలో వచ్చినాయి జాబ్స్
అదే అట్లేట్లా అండి మరి ఇప్పుడు జాబ్స్ మేమి ఇస్తాన
ఇస్తారు మల్లా ఏస్తారండి ఆ వేస్తరు దాంట్లో చాలా తక్కువ ఉన్నాయి అంటే ఒక లక్షల ద ఆ జాబు కొనేదిని చేస్తారు జాబ్ ఈ జాబ్స్ ఉన్నాయి అప్లై చేయండి రాయండి అని దాంట్లో ఎన్ని ఉంటాయి ఖాళీగా మనకేమో నలభై ఉన్నాయి యాభై ఉన్నాయి అని అట్లే చెప్ స్తరు దాంట్లో ఖాళీగా ఉండేటివి మూడు పోస్టు లో నాలుగు పోస్ట్లు అట్లనే అయినాయండి. పోయిన సారి మొత్తం జాబ్స్ అన్నీట్లనేయని చాలా వరకు అంటే ఊరికే జాబ్ చేసరికి ట్రై వస్తున్నారు కదా అని మన జనాల అనుకుంటున్నారు. ఇగ అక్కడ జాబ్ ఎవరికి రా పోయేసరికి వీళ్ళదే అసలు వీళ్ళకే జాబ్ రావట్లేదు. ఎక్కువ మార్క్స్ తక్కువ వచ్చినా కూడా ఎక్కువ వచ్చినయ్ అని చెప్పుకుంటున్నరు వీళ్ళే అని వాళ్ళు అనుకుంటున్నరు. అసలు ముచ్చట ఏందంటే అక్కడ జాబ్సే లేవు ఫస్ట్.
ఆహా ఇప్పుడు వాళ్ళు జాబ్స్ ఇస్తారా అన్నట్టు అక్కడికి వెళ్తానో లేదన్నట్టు అంటే జనాలు పిచ్చోళ్ళ అండి మరి
అవును అవున అండి జనాలే పిచ్చోళ్ళు ఇగ ఒక రెండు మూడు షాప్స్ ఉంటే నలభై యాభై ఉన్నాయని అట్లే ఎతండు వాడు అల్లోక ఇద్దరు ముగ్గురికి వస్తంది కొన్ని లక్షల మంది రా ఇంకేన్ది ఆ జాబ్స్ వెసినాం వచ్చినయి ఇద్దరికి వచ్చినాయి కదా చాలు గంతే ఇగా
ఇవతలోళ్లంతా పోతమాయేనా అండి మరి
డిగ్రీలు డిగ్రీలకు డిగ్రీలు చదివి చదివి తల్లితండ్రి తిని తినక పిల్లల్ని వేరే ఊరు పంపించ్చి వాళ్ళకు చదవాలి వాళ్ళు రేపటి రోజున వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని వాళ్ళ అట్లా జేత్త అంటే వీళ్ళ వీళ్ళకి తోచింది వీళ్ళు చేసి పడేస్తార్రు
ఎన్ని ఎది ఇవన్నీ చేసి కూడా సైలెంట్ గా ఉంటారు ఒక్కొక్కరు
అవునండి పెద్ద పెద్ద జాబ్స్ అటండి చిన్న చిన్న జాబ్స్ చేస్తార్రు గంత చదువు చదివి టెన్త్ కు టెన్త్ చదివిన వాళ్ళు చేసే జాబ్స్ చేస్తార్రాండి
అవునండి ఎందుకంటే జాబ్స్ లేవండి అసలు లేవు జాబ్స్ మొత్తం అందరు చదువుకుంటున్నారు ఎక్కడ జాబ్స్ ఎక్కడ ఉంటాయా వాడు మాత్రం ఎక్కడ నుంచి తెచ్చిస్తడు జాబ్స్ ప్రతి ఒక్కరికి జాబ్స్ కావాలంటే అంటే ఇప్పుడు ఖా హూ సాఫ్ట్వేర్ సైడ్ పోదామన్నా కూడా అవకాశం లేదు ఎందుకంటే ఏఐ వచ్చింది ఆప్టిఫీటల్ ఇంటలిజెన్సీ అని మొత్తం అదే చేస్తుంది మనిషి చేయాల్సిన పని కూడా అదే చేస్తుంది ఇంకా మనుషుల్ని ఎందుకు పెట్టుకుంటారండి వాడు
మన తెలివి మనకే సహాయం లేకుండా అది అయిపోతంది రేపటి రోజున అన్ని వాటితోటి చేస్తే మరిగా మన బతుకు ఎట్లా అండి మరి
డి ఉంటాఅంటే ఉంటాఅంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉండవండి మొత్తం
ఆ
మొత్తం ఆన్లైన్ మో సిస్టమే చేస్తది మొత్తం టెక్నాలజీ టెక్నాలజీ మొత్తం డెవలప్ ఐతంటే మనకు అసలు పని కూడా ఉండదండి
ఇంతకు ముందు పొలాలల్ల నాట్లు రెండు నెలలైనా వేసినా దంగక పోయేదండి బా ఆగేసేది నాట్లు అలాంటిది ఇప్పుడు మిషన్లని ఈ మిషన్లు ఆ మిషన్లని నాటు మిషన్లని ఆ ఇప్పుడు మళ్ళా ఖరాదలుక్కోవడానికి అది ఏందో బొంగు అద అంతా మన అదేందో అంట్రూ బొంగుసి అదే సీడట ఏందో ఇగా దాని పేరు నాకు గుర్తులేగాని ఆ అవన్నీ ఇప్పుడు మిషన్ల తోటే చేసుకుంటార్రు మందు కొట్టుడు పైన మిషన్ ఎం ఉన్నది ఆ ఆ ప్రతిదానికి మనిషే ఉండి ఇప్పుడు ఈ కరోనా సూదులు వేసుకున్న కాంచి వీళ్ళు డీల్ అయిపోయి పది రోజులు పదిహేను రోజులు నాటుకు పోగానే వీళ్లు డీల్ అయిపోతారు వాళ్ళు ఇంకా ఏ
మళ్ళీ ఇప్పుడు ఫుడ్ వల్ల కూడా అండి మొత్తం మందులు వేసే పండిస్ ఇత్తున్నారు అదే మనం తింటున్నాం అ మనమే తింటున్నాం ఇగ ఫుడ్ మనక్ ఇం ఎనర్జీ ఎక్కడ వస్తుంది ఇక బలం ఎక్కడ ఉంటది పని ఎట్టా చేయగలుగుతమ్ టెక్నాలజీ డెవలప్ అయితే బాగానే ఉంటది కానీ అది మనసికి మించి డవలప్ యితుది
హ అదే మరి అక్కనే మన మన తెలివి మనమే అది చేస్తార కానీ లాస్ట్ మన తెలివి మనలే ముంచుద్దన్న విషయం అర్థంమయితలేదు చూడు మా ఆ మన తెలివి మనల్లే మున్ంచుద్ది లాస్ట్ మనమే అది అయిపోతాం అంతరించిపోయటట్టుగా అయిపో పోతంది
మళ్ళీ అందరు జాబ్స్ కెళ్ళి పైనోళ్లంద్రు మళ్ళీ వ్యవసాయం సైడు చూస్తారు ఇగ ఇప్పుడు కూడా చాలా వరకు ఈ ఫుడ్ వల్లనే ఇట్లా రోగాలు ని చాలా మంది సిటీలో కాగాని తెలిసిన వాళ్ళు కొంచెం వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆర్గానిక్ ఫుడ్ పండించుకొని తింటున్నారుండి చాలా వరకు కానీ మన వ్యవసయం ఉన్న కూడా మనం శ్రధ పెట్టం అంతా మన ఆరోగ్యం మీద ఏ ఏదో ఒకకటి లే తింటే పూట గడిచిపోతుంది అన్నట్టు చూస్తాను
కానీ నిజానికి మన ఆరోగ్యం చూసుకోవాలి ఉ అ అ ఇప్పుడు ఏదన్నా కొనుక్కొని తినాలంటే పల్లెటూర్లలా ఏ రూపాయింట రేపు దీనికి కనకిరకి వస్తుది ఎందుకు లే కొనుక తినడం ఇది ఎందుకు లేద ఎందుకు లే అనిపిస్తుంది మన ఆరోగ్యం కోసం మనం తినడానికి అదే రేపు ఏదైనా జ్వరమో ఏదనా పెద్ద రోగమో వస్తే హాస్పిటల్ పోతే వా లచ్చాలన్నా అడ పెట్టి రావాలి
ఎ వానక
ఆ అక్కడ ఎంత అంటే అంత పెడతాం కాని మరి అయ్యో ఇలా కూలి చేసుకున్నాం పండు కొనుకుందాం ఫలం కొనుక్కుందాం తిందాం అన్న ముచ్చుట అయితే వాళ్ళ దగ్గర ఉండదు గీసోంతి ఎండ పనులు పోతారు ఎంత అదవుతారు ఎట్ల అవుతారు పల్లెటూర్ల అట్లా సిటీలలా ఎన్ని పండ్లు తిన్నా ఏ తిన్నా ఏది చేసినా వాళ్ళ రోగాలు వాళ్ళ వల్లేబతే ఏ ఉంటాంటయీ ఎప్పటికీ
ఏం పని చేస్తారండి తింటారు అట్లనే కూర్చుంటారు
ఆ
మళ్ళీ మనలాగా స్వచ్చ్చమైన గాలు ఉండవు ఏముండదు అన్నీ కాలుషతమే తాగే నీళ్ళ దగ్గర నుంచి
ఏమైనా ఏసి ఏసి అని ఓటి మిషన్ తెచ్చుకొని పెట్టుకుంటే అది ఇంకా పెద్ద అదే రోగమే అయితండి
మన గాలి మనమే పీల్చుకుంటానము ఆ గాలి బయటపోదు లేదు బయట లోపలికి వచ్చడులేదు
ఆ
అ ఉడుకి ఉడకి పోతారు మనుషులు ఐతే అసలు ఏసీ లకు అలవాటు పడి అందుకే రోగలన్నీ ఇప్పుడు
ఇప్పుదంటర ఏమన్న
ఆ ఏంటండి
టారండి టైం అవతాలేదా ఇంకా
ఫైవ్ మినిట్స్ మీకు పడట్లేదా అండి
ఎప్పుడు తింటారు అంటున్నా మధ్యాహ్నం భోజనం